హలో
హలో
నమస్కారం అండి గుడ్ ఆఫ్టర్నూన్
నమస్కారం అండి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి
ఏం చేస్తున్నారండి భోజనమైనదా
కాదు ఇప్పుడే చేస్తున్నా అండి
ఇప్పుడే భోజనం చేస్త సున్నార ఏ రోజు ఇప్పుడు ఈ రోజు ఎన్నిగంలకు లేసారండి ఎలా ఉండే
పొద్దువిల పొద్దువాల తొమ్మిదిన్నరకి లేసీనాండి ఇవాళ వర్క్ లేకుండే మాది నిన్న మాది వర్క్ మీదాబొయినా కొంచదిం షెడ్ వర్క్ ఉండే ఆ షెడ్ వర్క్ చేసి వచ్చినారండి మూడు రోజులు నైట్లా క్కర ఇ నిద్ర లేకుండే కళ్ళు కొంచెం కాల్స్త కాలు కాలుతూనే ఉండే లేట్లు వేసినండి ఆ అయితే కొంచెం వెల్డింగ్ దల్న వాళ్ల కొంచెం లేట్లు వసి ఇంతకు ముందే మొఖం కడుకొని
ఆ కాస్ కా కాస్త బిల్డింగ్ ఎలా చేస్తారా చెప్తారా అండి
వెల్డింగ్ ఏం లేదండి మన అర్త్ వెల్డింగ్ మిషిన్ ఉంటది కదాండి
కాస్త కాస్త నెమ్మదిగా చెప్పండి
వెల్డింగ్ మిషన్ ఉంటది కదా అండి వెల్డింగ్ మిషిన్ కేందంటే మన కేబుల్ కేబుల్ ఉంటాయి కదా ఎనక కేబుల్ రెండు ఉంటాయి ఒక ఎర్త్ వుంట్ టజీ ఒక పేస్ ఉంటది ఒక నోట్ టలు ఉంటది.
అవునండి
రెండు ఉంటాయి రెండున్న వాళ్ళ ఏమయితది అంటే టోకెన్ పట్టలు ఏమైతది ఎర్త్ తలుగుతది.
అవును
మన వెల్డింగ్ చేసేడానికి ఒక ఒకటి తరుగుతది ఇంకోటి స్పేస్ అని ఉంటది అద్ దాంతోని హోల్డర్ కి పుల్లా పెట్ వెల్డింగ్ పుల్లా పెడుతదండి ఉం పెటిన్ తర్వాత ఫేస్ ఉంటేను ట్టలు తల్గుతేనే మళ్ళ ఫేస్ టర్నింగ్ అవుతది. ట్రెండింగ్గా ఏం చేస్తే మన గ్యాప్ ఎక్ ఇక్కడు నా రెండు అటాచ్ ఉన్న జాగాల ఏమైతుంది అంటే వెల్డింగ్ దలుగుతుంది అప్పుడు పుల్లతోని మనం వెల్డింగ్ చేస్తూ ఉంటే ఆ రెండు వేడి అయ్యి అప్పుడు వెల్డింగ్ అయితా ఉం టది ఇంకా గ్లాస్ పెట్ కుట్టకుండా కూడా చేసినాం అనుకున్నాండి
ఆ ఆ
ఇక మన కళ్ళలా ఉసుక పోస్తే ఎట్లా ఉంటది. అట్లనే ఉంటాది. ఆ అన్ అంత ఘోరంగా ఉంటదండి. ఏం లేదు ఒక రెండు మూడు రోజుల నుంచితే ఎండల్నే నడుస్తుంది పని ఉ ఇప్పుడు షెడ్డు ది మన చానల్ వర్క్ అయిపోయిందండి. స్కేర్ ఛానల్ వర్క్ అయిపోయింది. స్కేర్ చానల్ వర్కు అయిపో పోయింది స్కేల్ స్కానర్ మొత్తం మొత్తం నాలుగు మూడెల్లా మొత్ మొత్తం అడ్డం లా అయి పోయింది దాని మీద ఏంది ఇ రే రేకులు లేసి చదు ఉండది బ్లూ అండ్ వైట్ ఇది రేకులేస్ దున్నది అరేకుల్ రాల లేదు అని ఇవాళ మాకు వర్క్ లేదండి హ
ఆ సరే మీకు ఎలా అండి పేమెంట్ వచ్చేసి ఎలా ఉంటుందండి వీక్లీ వన్స్ ఉంట ఉంటా లేకపోతే డైలీ డైలీ ఆర్ మంత్లీ అలా ఉంటందా అండి పేమెంట్ గురించి ఏమన్నా
మనకి పేమెంట్ వచ్చేస్తది అట్లే ఏం లేదు
అంటే మీరిప్పుడు ఒక ఒక కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్ట్ లాగా పడతారా అండి.
అవును కాంట్రాక్ట్ లు పడతాం అండి సైడ్లు వాడతాం మేము నేన ఎన్న పడతాం మా మనిషి కోనయన పడతాడు ఈసారి ఆయనే పట్టిండు
ఆ ఆహా మే మేము తెలిసినా ఇప్పుడు మీరు మీరు కూడా కాంట్రాక్ట్ పడతారు కదా అంటడి అప్పుడప్పుడు
అవును పడతా అండి నేను కూడా నేను కూడా పట్టి నాకు నేను పడితే మనుషులు నేను పిలుచుకోవాలి
ఆ మనుషులు మీరు పిలవాలి
స్తే నన్ను విలుస్తా ఇగ నేనే న్ ఆల్వాల్స్ వెళ్ళర్ని కదా హ
అవునండి
ఆయన కూడా వెళ్ళరే ఇక నేను బట్టినప్పుడు ఆయనకు నేను పిలవాలి ఆయన పట్టినప్పుడు నన్ను పిలుస్తదు అట్లా
ఓహో ఓకే అలాగా అండి అయితే ఇప్పుడు మీకు అయితే మా అయితే మరి మీకు భో భోజన సదుపాయం ఎలా ఉంటుందండి భోజన సదుపాయం
భోజప సదుపాయం ఎట్లా అంటే భోజన సదుపాయం అస్తే ఇంటికి లోకల్లో ఉంటే ఇంటికి వచ్చిపోద్దు దం అంటే ఎవరు తీసుకో పనరు వాళరు పెట్టాలి
అంటే వాళ్ళు ఏమేమి పెడతారంటడి అంటే మీరు అంటే మీరు చెప్ ప్పింది పెడతారా లేకపోతే ఎలా అండి
ఇప్పుడు నేను సైడ్ పట్టింది అనుకోండి నేను సైడ్ పడితే లోకల్ల్లో ఉన్నాం అనుకో టిఫిన్ గాని చెప్యాను చెప్పిన లేకుంటే ఇంటికి పోయి ఆయన ఇంటి ఇక అయినపోయి నాన్ లోకల్ పట్టినాం అనుకోండి ఆ నాన్ లోకల్లా పడ్ ఏమవుతుంది అంటే నేను సైడ్ పట్టిన ఇప్పుడు నేను ఆయన ఏం చేయాలి నేను తీసుకోపోవాలి నేనే అక్కడ భోజనం పయాల రావాలి మరి నా మా హజిర్ది హజరీగ అట్ల
ఆహా
ఆ
అయితే ఒక్కవేళ మీరు ఇప్ ఇప్పుడు వెళ్తరండి వెళ్ళిన తర్వాత మళ్ళ ఈవినింగ్ ఏప్ ఎప్పుడేస్తరండి
మార్నింగ్ నైన్ నైన్ టెన్ కి వెళ్తాం నైన్ టెన్ కి వెళ్ళినా అంటే టెన్ థర్టీ వరకు పనీశ్వరయ వరకు టెన్ థర్టీ అవుతది ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత అ ఈవినింగ్ సిక్స్ ఐతది సిక్స్ థర్టీ కూడా అయితుంది లాంగ్ లో ఒక సిక్స్ థర్టీ వరకు ఐతది వర్క్ నాకి
ఆ అవునా అండి అయితే ఇప్పుడు మళ్ళీ అ అంటే మీరు ఒకవేళ టిఫిన్ తీసుకోగలిగితే తీసుకుని వెళ్ళచ్చు లేదంటే లేదు
ఆ అవునండి టిఫిన్ తీసుకోపోతే తీసుకుపోవచ్చు లేకపోయితే ఆ అయన ఇక్కడ తినిపిస్తడు తీసుకుపోయిన ఆయన
తీసు తీసుకపోయినా అతనే వారు ఎవరెవరి దగ్గరకి అయితే మీరు వెళ్ తున్నరో వారే మీకు తిన్ ప్పిస్స అన్నటు భోజన సదుపాయం వాళ్ళే కలిగిస్తరు మీకు
ఎవరు తీసుకోపోయితే వాల్లె తినిపియాలి.
మీరు ఏం చెప్తే అదే తినిపిస్తర అండి అంటే మీరు మెల్స్ ఆ లేకపోతే బిర్యానీ ఇలా అంటారు కదండి. ఒకలకు ఒకరొకరి అభిరుచులు వేరు వేరు ఉంటయి.
భోజనం ఎట్లా అంటే వాపు సాధ సాధా సాధాతినిపిస్తారు. రోజుకో కొంచెం బిర్యానీ ఇంచెం బిర్యానీ సార్
నిన్ నిన్న నిన్న మీరు వెళ్ళినప్పుడు అక్ అక్కడ ఏం తిన్నారండి.
నిన్న వెళ్ళినప్పుడు పొద్దుగల మార్నింగ్ టిఫిన్ చేసే వెళ్ళిన ఇక్కడ ఇలా రొట్టెల్ని వెళ్ళిన ఆఫ్టర్నూన్ లంచి ఇగా వాళ్ళ ఇంటికి వాయిన ఎల్లిండు ఇక నా ఇంటికి పోయి మా మా అత్తమ్మ వాళ్ళున్నారుగాద మా వైఫ్ అక్క క్కడే ఉన్నారు తక్కడే ఉన్నరైత్ అక్కడ వెలిసింది అయితే అక్కడ పోయి తిన్నా నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం స అ అది చిక్కుడుగాయ అంటారు కదా ఆ
చిక్కుడుగాయ అంటే మీకు చిక్కు చిక్కుడుగయా ఇప్పుడు పొలంలోకి వెళ్ళి తీసుకొస్తారా లేకపోతే మార్కెట్కి వెళ్తారా అండి కొనేటందుకు
లేదండి మా మార్కెట్కే వేళ్తా అండి. మార్కెట్ కేళ్ళి తీసుకొస్తాండి ఊ
మార్కెట్కె వెళ్లి తీసు కొనొస్తారు. ఇప్పుడు పొల పొల పొలం లో పోలియంపొలంలో న్యాచురల్ ఉంటాయా లేకపోతే మార్కెట్ లో వచ్చినయ ఇట్లా కెమికల్స్ కలిపినయి వస్తున్నాయా అండీ ఇప్పట్లో లేకపోతే మా మంచి ప్యూర్ చే నే వస్స్తున్నాయా
ఇంట్లా చేసి ఇంట్లా ఇంట్లా అది ఏమంటారు ఇంట్లో మన అది పొలం లెక్క మనకి ఇంట్ల ప్లేస్ ఉన్నది. అనుకోండి ఎక్కడన్నా ఇంటి యనకాల ఇట్ల ప్లస్ ఉన్న అనుకోండి అది ఏం చేస్తారంటే
ఆ పేరడ్ అంట ఆ పేరట్ల ఏం చేస్తారు చెట్లు నాటుకొని చ చెట్లకి మన బీరకాయ ఉ బీరకాయ వేసుకుంటారు. మన చిక్కుడుగాయ వేసుకుంటారు. కొందరు కాకరకాయ అది కూడా వేసుకుంటారు కదా అయితే దాని వల్ల ఇంట్లోఎల్లినే ప్యూర్ ఉంటాయి మందు గిందు వేసేది ఉండదు కదా దానికి
అఓ ఇబ్బంది ఉండదండి
మ్ ఇంకా ఎందుకు ఎక్కువ మంది అయితే ఇ ఇప్పుడు ఎక్కువ మంది అయితే మా అక్క వాళ్ళు ఉన్నారు మీస్ రా
అవును
మా అక్క వాళ్ళు ఉన్నారు మా అక్క వాళ్ళ ఇంట్లో టమాటా ఉం ఉన్నది. టమాటా నాటి ఉన్నది. కుడుగా నాటే ఉన్నది హు మన అది ఆకు కూరగాయలు అవి కూడా నాటిే ఉన్నాయి హు వాళ్ళు వాళ్ళ ఇట్లనే ఎక్కువ శాతం తింటారండి అది చాలా బాగుంటది చాలా మంచిగా ఉంటాయి నచురల్ గా ఉంటది అది
అంటే వాళ్ళు ఆహా బెండకాయ కూడా పా పండిస్తారా అండి మీ దగ్గర
అవును మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నదండి బెండకాయ ఉన్నది మ్ టమాటా ఉన్నది
ఆ ఒక మూడు నాలుగు ఒక మూడు నాలుగు రకాల కూరగాయలు పండిస్తరా అండి మీరు
అవునండి మూడు నాలుగు రకాల కూరగాయలు ఉన్నాయండి
మీ మీరు మీర్ మీరు చికన్ మీరు చికెన్ మటన్ అలా ఏమన్నా తింటారా అండి మీరు
అవునండి తింటా చికెన్ మటన్ తింటాంమండి అంటే వా లా ఎట్లా అంటే ఇప్పుడు సండే వచ్చిందనుకోండి సండే రోజు మటన్ తింటారనుకోండి సండే గక మండే గక ఎక్కువ ట్యూస్ డే వెడ్స్నాస్ డే ఏం అయిది చికెన్ ఉంటది వారంల రెండు సార్ చికేన్ ఉంటది
ఆ ఏమండి ఇ ఇన్ ఇం ఇంటాలేనండి చెప్పండి వా వారంలో ఎ ఎన్ని రోజులు చేస్తారు చికెను
వారంలో రెండు రోజులు చికెన్ ఉంటందండి ఒ
వారం వారంలో రెండు రోజులు చికెన్ శుక్రవారం కంపల్సరీ పప్పు తింటారా అండి అంటే ఆనవాయితా లేకపోతే బాగా అనిపిస్త ేదాండి
అట్లేం లేదు ఇగ మాకు శుక్రవారం, కొంచెం పప్పు తినేది, కొంచెం అలవాటు అయిపోయింది. అది మద్యం టైమ్లా
ఓహో అలాగన అండి అంటే శుక్రవారం, అంటే అంటే శుక్రవారం మాత్రము ఆ మాంస్ సహారా వండార్ మీర్
లే అండుతాం అట్లేం లేదు శుక్రవారం కూడా అండచ్చు, అట్లేం లేదు కానీ పప్పు ఒక్కో రోజ అయితే పక్క కావాలి శుక్రవారం.
శుక్రవారం ముక్కరు అయితే ప ఏంటిదండి
జిమ్మా స్పెషల్ దాల్ అంటరు
ఆహా జుమ్మ స్పెషల్ దాల్ం న్ రజుమ్మ అంటే శుక్రవారం కదండి.
ఆ రైట్
శుక్ర శు ఆ శుక్రవారం స్పెషల్ జుమ్ మాది దాలలేసి పిలుస్తారన్నట్టు
హు దల్ ఇంకా మీరేం తన్నారండి
మేము ఏం తినలేదండి యాక్చువల్లీ ఇప్పుడు ఏమి వస్తున్నదంటే మా ఊ ళ్ళు అన్నం చేశారు రమ్మని రమ్మని అంటున్నారు మన మిత్రులకు కాల్ చేయాలని చెప్ పి నేను సంభాషణ అయి చెపోయిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి అనుకుంటున్నానండి సంభాషణ అయి పోయిన తర్వాత మాట్లాడి కాస్త భోజనం చేసి ఎటున్న వెళ్ళేద్ అంటే మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ రావాలి కదండి
అవునవునండి
ఆ అందుకని కొంచెం ఎందుకంటి చీకటి కూడా చీకటి కూడా బాగున్నాదండి సాయంకాలం సంధ్యారాగం అంట బాగా ఉండద్ అన్నారు కొందరు చీకట్లు బాగున్నాయి కదా అందుక కాని వాడు మాడగా అట్ మాట్లాడే బాధ అట్లా
ఆహా
స ఆ సుఖం ఆ
టిఫిన్ టిఫిన్ ఇంకా ఏం చేయలేదా మరి ఆ టిఫన్ ఏం చేయలే ము మార్నింగ్ నుంచి
టిఫిన్ చేస్తానండి ఇప్పుడు చేస్తాను మీతో మాట్లాడినందుకు నాకు చానా సంతోషంగా అనిపించిందండి
హుమ్ నా గుడా అండి ఓకే అండి ధన్యవాదం ఓకే దే ధన్యవాదము అండి ఓకే అండి ఓకే కడుచేసిన్రాండి హలో